హలో హాయ్ హ హాయ్ ఆ బోన్నా నువ్వు బోన్నావా?
ఆ బోన్నానుబ్బా అందరం ఔటింగ్కి వెళ్తున్నాం.
అవునా
ఆ ఏ ఊరికి? ఇప్పుడు అంతా నాగార్జుసాగర్ వెళ్దాం అంటున్నారు. మాముూలుగా డ్యామ్స్ అయిన్ని వాటర్ అయిన్ని సీజన్ కదా.
అవన్ని సూడాన్నికా?
చూద్దాము ఔటింగ్కి వెళ్దాము అనేసి అంటున్నారు. మనోళ్ళేమో కొంతమందరం ట్రైన్ కెళ్తున్నారు కొంతమందిరు ఏమో అంటే నాలుగు ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం. వాళ్ళేమో కొంతమంది నాక్ లేళ్దాం అంటున్నారు కొంతమంది ఏమో ట్రైన్కి వెళ్దాము అంటున్నారు.
హల్డేస్ కదా ప్లాన్ బానే ఏసేసారు ఐతే ముందే ముందే ప్లాన్ చేసేసార్ అయితే మీరు
ఇగ అంటే అవి అంటే అందరకు అంటె హస్బెండ్స్ కి గానీ కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ కి గాన్ కుదరదు కద టైము టైం చూసి ఒకేసారి ఇగ
హూమ్ మంచ్ పనె మంచి ఆలోచనే చేసారు ఇంకా నాగార్జన సాగర్ కాకుండా ఇంకేమి అనుకుంటున్నారు?
దాని పక్కనే మనకి హైద్రబాడ్ అంటే ఇంకా నియర్ బై ఇంకేముంటయి చూసి చేయడమే ఎక్కడైనా కొంచెం వాటర్ అయితే విక్రిష్ విక్రియేషన్ ఉండది అంటే వాళ్ళు ఆడడం డాన్స్లు వేసుకోవడం పిల్లలు నీళ్ళలో తడవడం కొంచెం ఎంజాయ్ ఉంటరు కదా పిల్లలు గూడ
ఆ ప్లేస్ కోస్ మా ఉహు పిన్ని ఉమ్ బాగుంది నేను కూడా అయితే ప్లాన్ చేస్తాను అయితే నేను కూడా ఆలోచిస్తున్నాను సమ్మర్ వెకేషన్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళడా దొ అంటున్నడు మా అబ్బాయి అంటె అందరూ వెళ్తున్నారు కదా ఇంకా అందరూ వెళ్తుంటే ఆ వెళ్తే మరి మన కూడ్క ఆలోచన వచ్చేస్తయి కదా
ఉమ్ ఏందంటే కొంచెం పిల్లలకు కూడా మైండ్ రిలాక్స్ అవుతుది కొంచెం వాతావరణం చేంజ్ అవుతూ కూడా మనం మనకు కూడా అంత హెట్రిక్ ఉంటది లైఫ్ మొత్తం అంటే ఇంట్లో లైఫ్ పిల్లలు ఆ ఆఫీస్ ఇదే ఉంటది కాబట్టి కొంచెం అట్ల అట్ల రిలాక్స్ అవుతదని మనం కొంచెం చుప్ ఆ కొంచెం బ్రెయిన్ కూడా మంచిగుంటది మనక్ గుడా
అవును నేనైతే వైజాగ్ కెళ్దాం అనుకుంటున్నాను లేకపోతే అది వైజాగ్ లో బీచ్ ఉంది కదా
అవునవును
ఆ అదొకసారి చూద్దాము చూపిద్దాము అంటే బీచ్కి ఎప్పుడో వెళ్ళాడు చిన్నప్పుడు ఇంక అప్పుడు ఆ గుర్తులేదన్నమాట గుర్తుపట్లేదు ఇప్పుడు ఒకసారి తీస్ కెళ్తే బాగుంటదని మీరు ఎళ్ళోచ్చేసారా బీచ్
ఆ నేను వెళ్లాను వెళ్లాను బీచ్ కెళ్ళాను ఎళ్ళాను బాపట్ల బీచ్ ఎళ్ళాము అప్పుడు ఉమ్మ్ అంటే బాన్ ది. మేము ఏం చేస్తాం అంటె బయట ఫుడ్ తినుడు కూడా హెల్త్ కరాబ్ అవుద్దని ఒక నాలుగు ఫ్యామిలీస్ వెళ్తం కదా అనుకుంటాం నువ్వు ఈ ఐటం చెయ్ నేను ఈ ఐటం చేస్తాం అనుకోని నలుగురు నాలుగు ఐటమ్స్ చేసుకుంటం చేసుకొని తీసుకొని పోయి అక్కడ అంత తినేసి మంచిగా ఎంజాయ్ చేసి వస్తమ్ మేము ఎప్పుడై డు అంతె
ఓహో ఇది ఉటా నేనింకా